ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు
ఏంటి విశేషాలు ఏం లేదు మీరే చెప్పాలి
ఎప్పుడు మీకు ఎగ్జామ్స్ మాకు ఎగ్జామ్స్ లేవు రేపటి నుండి స్టార్ట్ అంటున్నారు మరి ఎప్పుటీ నుండో తెలీదు
అవునా ఇంకేంటి విశేషాలు ఏం లేదు
నేను కూడా బాగానే ఉన్నా మీ కుటుంబం గురించి చెప్పు మా కుటుంబం చాలా చిన్నది మరియు ఆనందంగా ఉంటుంది మీ కుటుంబంలో ఎంత మంది ఉంటారు మా కుటుంబంలో నలుగురు ఉన్నారు వారు ఎవరు
నా తండ్రి నా తల్లి నా తమ్ముడు మరియు నేను నీ తండ్రి ఏం చేస్తారు నా తండ్రి ఒక ఉపాధ్యాయుడు చాలా మంచిది నీ తల్లి ఏం చేస్తారు నా తల్లి గృహిణి
ఆమె ఇంటి పనులు చూసుకుంటారు మీ తండ్రు మీ తమ్ముడు ఏం చేస్తాడు అతను ఐదవ తరగతి చదువుతున్నాడు మీ కుటుంబం కలిసి సమయం గడుపుతారా అవును మేము సాయంత్రం కలిసి మాట్లాడు
టం మరియు భోజనం చేస్తాం పండుగలు వచ్చినప్పుడు ఏం చేస్తారు పండుగ రోజుల్లో మేమంతా కలిసి పూజలు చేస్తాం మరియు ఆనందంగా గడుపుతాం కుటుంబం మన జీవితంలో చాలా ముఖ్యమైనది అవును కుటుంబం మనకు ప్రేమ మరియు సహాయం ఇస్తుంది నిజమే కుటుంబం ఉంటే జీవితం చాలా ఆనందంగా ఉంటుంది అవును మనం ఎప్పుడు మన కుటుంబాన్ని గౌరవించాలి నీతో మాట్లాడడం చాలా ఆనందంగా అవును
నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇంకేంటి
నేను ఇంటికి వెళ్ళి నా కుటుంబ సభ్యులతో మాట్లాడతాను అవునా చాలా మంచిది నీకు కుటుంబం గురించి చెప్పు మా కుటుంబం చిన్నది కానీ చాలా సంతోషంగా ఉంటుంది మీ కుటుంబంలో ఎంత మంది అడి ఉన్నారు మా కుటుంబంలో ఐదుగురు ఉన్నారు వారేవరు నా తాతయ్య అమ్మమ్మ మా నా తండ్రి నా తల్లి మరియు నేను చాలా మంచి కుటుంబం నీ తండ్రి ఏం చేస్తారు నా తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి నీ తల్లి ఏం చేస్తారు నా తల్లి గు గృహిణి ఆమె ఇంటి పనులు చేస్తారు మరియు నాకు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు మీ తాతయ్య అమ్మమ్మ ఏం చేస్తారు వారు ఇంట్లో ఉంటారు వారు నాకు మంచి కథలు చెబుతారు నిజంగా
తయ్య అమ్మమ్మ
వాళ్ళు అంటే ఇంట్లో ఆనందంగా ఎక్కువ ఉంటుంది అవును వారు మాకు మంచి నీతులు కూడా చెబుతారు మీరు అందరూ కలిసి భోజనం చెస్తారా అవును ప్రతి రోజు ప్రతి రాత్రి కలిసి భోజనం భోజనం చేస్తా మీ కుటుంబంలో ఎవరు మంచి వంటలు చేస్తారు నా తల్లి చాలా రుచికరమైన వంటలు చేస్తారు నీకు పులిహార నీకు ఏ వంటకం ఎక్కువ ఇష్టం నాకు పుల్ మరియు పాయసం చాలా ఇష్టం. పండుగ రోజుల్లో మేమంతా కలిసి పూజలు చేస్తాం. అవు కొనస సార్లు మేమంతా కలిసి పార్కు లేదా ఆలయానికి వెళ్తాం. అవును కుటుంబంతో గడిపే సమయం చాలా విలువైనది. నిజమే కుటుంబం మన సభ్యులను గౌరవించ్ చాలి వాళ్ళుప్పుడు మనకి సహాయం కూడా చేస్తారు. నీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఏమీ లేదు అయ్యో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అవునా ఎందుకు అంత కంగారు పరీక్షలు చాలా కష్టంగా ఉంటాయి ఎందుకని అలా అనుకోవచ్చదు మంచిగా చదువచ్చు అప్పుడు నీకు టెన్షన్ అనేది ఏమి ఉండదు అవును కానీ ఏమీ లేదు. నువ్వు బాగా పాస్ అవుతావని అనుకుంటున్నారందరు. నా మీద నా నమ్మకం ఉంది బట్ కానీ కొంచం టెన్షన్ అనేది ఉంటది కదా సరే థ్యాంక్స్ సజెషన్ ఇచ్చినందుకు నేనా స్టార్ట్ చేస్తా ఇంకా స్టార్ట్ చేయలేదు చేసినప్పుడు చెప్తా
ఏం లేదు నీకేమైనా సహాయం కావాలంటే ఆ సరే
ఒకటి అడుగుతాను చెప్ తావా పరీక్షలు అయిపోయిన తర్వాత పార్కుల్లో విదేష్ కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్తాను
నేన్ అక్కడికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తాను మా ఫ్రెండ్స్ తో మా ఫ్యామిలీ తో టైమ్ స్పెండ్ చేస్తాను
వాళ్ళేమో చాలా బాగా హ హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు మంత్ తో స్పెండ్ చేస్తే ఫ్యామిలీ తో బాగుంటది కదా అది ఫీల్ అనేది హాయ్ నేను ఒక ఫుడ్ గ్రీన్ జింకను చూశాను. చాలా బాగుంది నాకు గ్రీన్ జీంకా చాలా ఇష్టం.
అవునా
అతను చాలా బాగా చేశాడు నీక ఏ క్యారెక్టర్ ఇష్టం నాకు ఫుడ్ ఈ ఫుడ్గో ఇష్టం అవును అతను చాలా ఫుల్ ఫన్ చేశాడు అవును అది చాలా బాగా ఉంది మ ఎప్పుడ స్తా మనం ఇప్పుడు ఏం చేస్తాం నేను ఒక ప్లాన్ చేసాను మన మూవీ చూద్దాం సూపర్ ఐడియా ఏ మూవీ చూద్దాం అనుకుంటున్నా నేను బాహుబలి చూడాలని అనుకుంటున్నాను ఎ బాహుబలి
శంక మ శంక
శంకర్ బాలపసాద్ చూద్దాం అనుకుాను అవును నేను కూడా శంకర్ బాలప్రసాద్ మూవీ చూద్దాం అనుకున్నా ఇప్పుడే కదా న్యూ ట్రెండ్ ఆ మూవీ అవును ఒకసారి వెళ్దాం ఒక డేట్ ఫిక్స్ చేసుకని ప్లాన్ ఫిక్స్ చేసుకని వెదాం ఓకే ఓకే వెళ్దాం బాగా ఎంజాయ్ చేసి బాగా వద్దాం సరే మూవీకెళ్ళినప్పుడు ఆనందమే వేరుగి ఉంటది కదా అవును నిజంగా
తవాత బాహుబలి సినిమా కూడా చూడద్దాం చ బ నాకు కూడా చాలా నచ్చింది ఎవరు ఫవక్టర్ నాకు కతి సేపు చాలా ఇష్టం అవును అ చ బాస్తాడు నీక ఏ కారక్టర్
ఇష్టం నాకు బాహుబలిలో ప్రభాస్ క్యారెక్టర్ ఇష్టం నాకుే చాల గొప్పగాలోచిస్తాడు అవును నిజంగానే నీకు ట్రావెల్ చేయడం ఇష్టమా నాకు చాలా ఇష్టం ఏ ఊరు వెళ్దాం అనుకుంటు నా నేను హిమాలయ నాకు కూడా హిమాలయ ఇష్టమే నువ్వవు ఎప్పుడైనా గోవా వెళ్ళాలా లేదు వెళ్ళలేదు నువ్వు నేను వెళ్ళలేదు
వెళ్దాం అనుకుంటున్నా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత
ఆ వెళ్దాం మంచి ప్లేస్ కి వెళ్దాం నన్ను కూడా తీసుకు వెళ్దామా తప్పకుండా తీసుకు వెళ్తాను వెళ్దాం అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేద్దాం
ను వస్తా ఆ నేను వస్తా
చాలా బాగా ఎంజాయ్ చేద్దాం ఇంకేంటి విశేషాలు ఏమ నువ్వే చెప్పాలి
నేనా నా నేను ఒక సినిమాకి వెళ్దాం అనుకుంటున్నానని చెప్పాను కదా ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నా నేనా వెళ్దాం అనుకుంటున్నా కానీ ట
ఎంజాయ్ కూడాడ చేయలే
ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా వెళ్ళి పార్క్కి వేరే వేరే ప్రదేశాలకి వెళ్తే బాగుంటది సరే ఫ్యామిలీ గురించి చె మా ఫ్యామిలీ గురించా సరే చె ఆ కుటుంబం చాలా చిన్నది మరియు ఆనందంగా ఉంటుంది మా కుటుంబంలో ఎంది తి మా కుటుంబంలో నలుగురు ఉన్నారు వారేరు నా తండ్రి నా తల్లి నా తమ్ముడు మరియు నేను మీీ తండ్రి ఏం చేస్తారు నా తండ్రి ఒక ఉపాధ్యాయు చాల మంది తల్ నా తల్లి గృహిణి అని ఇంటి పనులు చూస్తుంటారునా నీ తమ్ముడు ఏం చేస్తున్నాడు అతను ఐదవ తరగతి జరురు న్నాడు తెలి మ కలిసి చనులుగుతారు ఆ డుతా మేందరం ఒక చోకి వెళ్ళ భోజనం చేసి హ్యాపీగా ఉాగ పండుగ రోజుల్లో కలిసి భోజనం చేస్త మరియు ఆనందంగా గడుపుతాం కుటుంబం మన జీవితం చాలా ముఖ్యమైనది అవును కుటుంబం మన ప్రేమ మరియు సహాయం ఇస్తుంది నిజమే కుటుంబం ఉంటే జీవితం చాలా ఆనందంగా ఉంటుంది అవును మనం ఎప్పుడుూ మన కుటుంబాన్ని గౌరవించాలి సరే మీతో మాట్లాడ చాలా ఆనందంగా ఉంది నాకు కూడా చాలా ఆనందంగా ఉంది న్ని ఇె షేర్ చేసుంటాయి కదా చాలాతే నిజమే అను నీ ఇంటికి వెళ్ళి నా కుటుంబ సభ్యులతో మాట్లాడానుట్ వాళ్ళు ఏం చెప్పారు మ ఫ కదా మీ ఫమి గురించి చెప్పు మీ ఫ్యామిలీ గురించి చెప్పు ఆ ఆ కుటుంబం ఐదుగురు వరే గురు నా తాతయ్య ఆమమ్ నా నా తల్లి మరియు నేను చాలా మంచి కుటుబం నీ తల్లి ఏం చేస్తారు తండ్రి ప్రభుత్వ ఉద్యోగి తల్లి ఏం చేస్తారు మా తల్లి గృహిణి అని ఇంటి పనులు చేస్తారు మరియు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు మీ తాతయ మా తాతయ ఇంట్లోనే ఉంటారు మీ అమ్మమ్మ కూడా ఇలోనే ఉంటారా మా ఇంట్లోనే ఉంటారు వారి ఇంట్లో ఉంటారు మరియు నాకు మంచి కథలు చెప్తారు నిజంగానే తాత అమ్మమ్మలు ఉంటే ఇంట్లో ఆనందంగా ఎక్కువగా ఉంటుంది అ వా మంచి చెప్తారు మీరు అందరుూ కలిసి భోజనం చేస్తారా ఆ చేస్తా మీ కుటుంబంలో ఎవరో మంచి ంట వంట చేస్తారుటల్ చాలా రుచికరమైన వంట చేస్తారు నకు ఏ వంటకం ఎక్కువగా ఇష్టం నాకు చాలా ఇష్టం పడుగలు ఉన్నప్పుడు రోజులు మేమంతా కలిసి పూజలు చేస్తాం
అవునా సరే బాగా ఎంజాయ్ చేసి పండుగలు బాగా పూర్తిగా చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్